హలో
ఆ బాగున్నావక్క ఆ బాగున్నాక్క మీరు బాగున్న మొన్న ఫోన్ చేసా రెండు రోజుల క్రితం అసలు లల్లి చేయలేదు కదా
ఆ కొంచం బిజీగా ఉన్నాను రా
అవునా నేను అదే అనుకున్నా ఇంక అందుకే కాల్ లిఫ్ట్ చేయట్లేదు అనుకున్నా
రా చట్నీస్ పెడతనా పచ్చలు పెడతాన రా
సెల్సెతన్నావా
రెండురా సేల్ చేస్తా ఎక్కువ ఇంట్లో కూడా వాదే వాడుకుంటా ఇంకా మేము
అవునా ఏమేం పచ్చళ్ళ పెట్టారు
త పచ్చళ్ళు పెట్టారా
ఉమ్
ఉమ్ పండుమిరపకాయ్ పచ్చడి పెట్టాం ఉసిరికాయ పచ్చడి పెట్టాం ప్రజెంట్
ఆహా మీ దగ్గర తీసుకుంటారా
ఆ తీసుకుంటారు కదా మేము పచ్చళ్ళు బిజినెస్ చేస్తా స్తాం కదా షాప్లలో కూడా వేస్తాము హోటల్స్లలోకి ఎస్తాము
ఆ
ఉ మీర ఎలా ఉన్నారు ఏం చేస్
బానే ఉన్నాను నేను మొన్న ఒక ఐదు కేజీలు పచ్చడి పెడదాం అనుకు అకున్నా ఇంకా ప్యాకెట్ కారమే యూజ్ చేసి పెడుతున్నా
ఓ పెట్టగుడద్ర ఆట్లా ప్యాకెట్ కారంద ఆట్ల కలర్ కల్సద్రా ఆ కారం మనం ఎప్పుడైనా
కారం అని ఉంటది కదా అద్
ఆ ఆ అట్లా పెట్టకూడదురా మిర్చి తీసుకొని పట్ పట్టించుకొని పెట్టుకోవాలి ఎందుకంటే వాటి కలర్స్ కలుపుతారు కెమికల్స్ ఉంటాయి దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ క్యాన్ క్యాన్సరు అలా లాంటివి వస్తునాయిరా
అవునా నాకు తెలీదు అక్క నేన్ ఎప్పుడు ఆ ప్యాకెట్ లోయే ఏస్తా అక్క
అయ్యో అసలు వాడకూడదరా నచురల్ గా పసుపు గాని కారం గాని ఏదైనా సరే మనం ప తీసుకొని పసుపు కొమ్ములు కానీ పసుపు కొమ్ములు తీసుకొని పట్టించుకోని మిర్చి తీసుకొని పట్టించుకోవాలి ఇప్పుడు సీజ్ కదా తీసుకోవాల్సింది కదా మిర్చి
అంటే ఇక్కడ సరిగ్గా దొరకదు అక్క మా దగ్గర
అవునా మా దగ్గర దొరుకుతాయిరా తీసుకోమంటావ మరి
అంటే ఇప్పుడు ఎట్లా ఆ పచ్చడికి వేరే తీసుకోవాలా ఇంట్లోకి వేరే తీసు కలిపి తీసుకోవచ్చు
కలిపి తీసుకోవచ్చురా వేరే వేరే ఏం లేదు మన ఏంటంటే కో క్వాంటిటీ తీసుకుంటే పచ్చళ్లకి ప్లస్ వన్ ఇయర్ కి సరిపడ్డది తీసుకోవచ్చు కలిపే తీసుకోవాలి వేర్వేరుగేమ్ కేజీ వచ్చేసి రెండు వందల యాభై ఉందిరా ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ మేము రెండు వందల యాభైక ఏమన్నా పదిహేను కేజీల దాకా తీసుకున్నాం పచ్చళ్ళకని ఇంక తీసుకోవాలి అది సరిపోదు ఇంకా మాకి ఆ పచ్చళ్ళు వేస్తాంరా మేము నాచురల్ గా వాడతాము కారం పట్టించి కడిగి ఫస్ట్ కడుగుతాం తేగానే కడిగి ఎండ బిడతాం ఫస్ట్ తొడుకలు తీయకుండా అవి కొంచం ఆరాక అప్పుడు మేమువి తీస్తాం తొడుగలు తీసి ఎండేస్తాం మంచిగా ఒక టూ డేస్ త్రీ డేస్ ఎండబెట్టి మంచిగా ఆరాక మిల్లికి ఇస్తాం
అలానా
అలా చేయరా ఏంటి ప్యాకెట్స్ ఎన
ఇక ఏం లేదు ఇప్పుడు నెల నెల సరుకులు రాసినప్పుడు ఆ ప్యాకెట్ రాస్త అ కేజీ అట్లా హాఫ్ కేజీ అద్దెచ్చుకునే వాడతాం మేము
అసలు అట్లా తెచ్చుకోకూడదురా తీసుకోమ తీసు కున్నా మరి కావాలా ఏమన్నా మీకి
ఆ తీసుకోమరి ఇంట్లో కొను దానికి కలిపి పట్టి ఇచ్చేస్తా నేను దానికి కావాల్సిన అంటే అమౌంట్ ఇస్తా తర్వాత ఒక రోజు వస్తా వచ్చి ఆ కారం రెడీ అయిందంటే తీసుకొచ్చుకుంటా
ఆ సరే రా మరి ఎన్ని కేజీలు తీసుకోమంటా
ఒక ఆరు కేజీలు తీసుకో
ఆ సరే రా మరి
టేస్ట్ బాగుంటదా మరి
ఓ చాలా బాగుంటదిరా అలాంటివి తినకూడదురా ప్యాకెట్ కార క్యాన్సర్లు అవి ఇవి వస్తున్నాయ్ దాంట్లో కలర్ కలుప్ తారు అసలు అవెట్లు ఉమ్ ఆ మరి
నేను మొన్న కూర్లో వేస్తే కారం లేదు లే ని ఎట్లా అంటే మనం ఇప్పుడు మన చెయ్యి కట్టేది బ్లెడ్ పడిద్ది చూడు అట్లా వచ్చింది
అబ్బా అవును కెమికల్ వేస్తారు దాంట్లో కలర్ వేస్తారు కదా దానికొస్తే రెడ్ ఉంటది కెమికల్ వేయడం వల్ల అది ఎక్కువ పాడవ్వదు వైట్గా అవ్వదు ఇంకా రెడ్ కలర్ లోనే ఉంటంది రెడ్డిష్గా
అందుకని అంత రెడ్గా ఉంది అ అన్ని రోజులు ప్యాక్ చేసినా గానీ
ఆ ఆ ప్యాకింగ్ ఎప్పుడు చేసిండో అసలు అవి ఎట్ట పట్టిచ్చ ఆ ఏముండదు స్పైసీ ఉండదు
ఆ
ఆ స్పైసీ ఉండదు ఏం ఉండదు అసలు అవి ఎట్ ఉంటదో ఏంటో మనకి
మీరు వాడరా అసలు
మేము వాడమురా మేము పట్టించుకుంటాం మేము వన్ ఇయర్ సర్వా డే తీసుకుంటాం మేము
ఆ అదే మంచిది మీరు చేసేది బాగుంది ఐడియా
మీరు పెట్టుకోరా పచ్చడి
పచ్చడి పెట్టినా నేను కూరలో వేసిన ఇక కారం ప్యాకెట్ కొనక్కవచ్చు
అయ్యో ఏదో సమయానికి దొరకపోతే తప్ప అసలు వాడకూడదురా అది కరాని ప్యాకెట్స్ మేము పెళ్ళిళ్ళ ఫంక్షన్ చేసినా మేము న్చురల్ ఇంట్లోదే వాడుకుంటాం మేము
ఆహా అంటే వాళ్ళకి వంటలకి ఇస్తారా
ఆ వంటల్లోకి ఇస్తాం ఇప్పుడు కారం రాస్తారు కదా కారం ప్లేస్ లో ఇంకా మా కారం పెట్టేస్తాం ఇన్ని కేజీలని అని రాస్తాడు రాసేటప్పుడు మాది తీసి కాటా వేసేసి అక్కడ పెట్టేస్తాం
అ ఈ ఐడియా ఎంత బాగుందో మీరు చేసేది అసలు
మేము వాడం పసుపు కూడా పసుపు కొమ్ములు మేము పట్టిస్తాం రా వన్ ఇయర్ సరిపడా పసుపు తీసుకొని అది కూడా పట్టించుకుంటాం మేము
అయితే పసుపులో కూడా కలర్ కలుపుతార
ఆ కలుపుతారు కాబట్టి
అంటే ఏదైనా వీళ్ళు ప్యాకెట్లు వేసేది ఈ మిరపకాయలు కూడా మంచి వేరే కదా
అంతే ఆ అక్కడక్కడ మీ దాంట్లో డస్ట్ ఉంటదా ఏమి ఉంటదో అసలు వాళ్ళు తోడికలు తీస్తరో తీరో మనకు తెలీదుగా మనం చూస్తామా అదే మనం తెచ్చుకుంటే మనం తెచ్చుకుంటే అసలు ఇంతే ఆ మన కళ్ళ ముందు ఇప్పుడు ఏందంటే చాలా మంది అయితే ఇంత ముందు మిర్చి కడిగి తేవడం తొడికలు తీయడం ఎండ పెట్టడమే ఇప్పుడు అట్లా కాదు తెచ్చి ఫస్ట్ వాష్ చేస్తున్నారు తెలుసా అందరు ఫస్ట్ తేగానే, ఒక్క వాషు, రెండు వాషులు చేసేసి, గబ గబ ఎండేయడమే, ఉమ్మ్ ఎండేసి మంచిగా, అది ఇంగా ఆ మంచిగా కొంచెం ఆరిద్దీగా, దాంట్లో ముర్క్ కి ఎంత ఓస్తదో తెల్సా, కడుగుతే. ఆ పెట్టొచ్చురా. ఫస్ట్ ఏమో ఒక రోజు మొత్తం తొడుకలు తీయకుండ ఎండేస్తాం.
ఉమ్మ్.
ఆ ఇంకో రోజేమో, ఇంగా తొడికలు తీసేస్తాం తెల్లారి. తీసేసి ఇంకా త్రీ డేస్, ఎండన్ బట్ బట్టి రా. ఎండ మంచిగ ఓచ్చిందనుకో త్రీ, ఫోర్ డేస్ అయినా, ఆరేసి, మంచ్ అవి గలగల అంటాయి కదా, చేతితో పట్టుగానే ఇరిగిపోతాయి కదా. అప్పుడు మేము మిషిన్కి ఇస్తాం.
ఉహుమ్. వాళ్లు తెచ్చాక ఆరా బెడ్తరా, లేకపోతే ఎట్లా.
ఆ కొంచెం, కొంచెం మంట మీద, వేడి మీద ఉంటది కదా. ఆరేస్తా మళ్ళీ ఆ, రేసి, కొంచెం క్లాత్ ఏసేసి, మంచిగా ఆరేసేసిసి దాక అట్లా, తెల్లారి ఇంగ డబ్బాకి ఎత్తుకుంటాం.
ఆ ఇది బావుంది ఇదేదొ.
బ
అంటే మీరేసిన కలర్ మరి, ఇప్పుడు మీర్ ఒక స్పూన్ ఏస్తారనుకో కూరలో ఇప్పుడు, అప్పుడు ఆ కలర్ అనేది రెడ్ గుంటదా, లేకపోతే కూర మాములుగా ఉండే,
దేదే, మంచిగా రెడ్ గానే ఉంటదిరా, ఎందుక్ కంటే ఇంగా మేము పట్టించాక ఫ్రిడ్జ్ లో పెడ్తాగా. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా ఒక బకీటు.
ఆ.
ఉమ్ ఫ్రిడ్జ్ లో బెట్టేసి, ఇంగా అది కావాల్సినప్పుడున్నప్పుడు చిన్న డబ్బాలో ఏసుకొని ఇంగా వాడుకుంటాం.
వన్ ఇయర్ ఓచ్చిద్దా అయితే. మల్లొచ్చే ఎండాకాలం దాకా వాడతా,
ఆ ఆ అదే వాడతం ఇంగ. ఇగ మధ్యలో మేం ఏమ్ ప్యాకెట్, ట్స్, గీకేడ్స్ ఏమ్ దిస్కోమ్.
ఆ నిజమే, వేస్ట్.
వేస్ట్ అలా వాడకూడదు క్యాన్సర్ ఓస్తది రా. ఇప్పుడ్ ఇలాంటి వల్లలే క్యాన్స్ సెర్లు అవి, ఇవి.
యాక్కడ జుసినా క్యాన్సర్లే ఉన్నాయి. వామ్మో ఏజ్ లేదు, ఏం లేదు.
ఏం లేదు, బ్రెయిన్ క్యాన్సర్ అని, గర్భసన్ క్యాన్సర్ అని, గడ్డలు అస్సలు ఫాస్ స్ట్ ఫుడ్ అస్సల్ తినొద్దురా. ఈ న్యూడిల్స్ అని, ఫ్రైడ్ రైస్
నూడిల్స్ తగ్గిచ్చరు చూసారా, జనాలు చాలా మంది. అప్పట్లో ఒక పది సంవత్సరాల క్రితం, ఐదు సంవత్సరాల క్రితం,
ఫాస్ట్ బాగా దిన్నారు. ఇప్పుడు లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు ఎందుకంటే అందర్ తెలుస్తుందిరా. ఫాస్ట్ ఫుడ్ తినకూడద్ దాని వల్ల, లేడీస్ కి కూడా ప్రాబ్లమ్స్, సోస్తాయ్. జెంట్స్ కూడా ప్రాబ్లమ్స్ ఓస్తాయి. ఉమ్మ్ అసల్, తినకూడుదు అవి. ఏదో మన నాచురల్గా, ఇంట్లో చేసుకున్న దాన్ని, అదేదో వాళ్ళకి బెట్టే డబ్బులు, మన ఇంట్లో పెట్టుకుంటే ఎక్ కొయిద్దీ మంచి ఫ్రెష్ గా జేసుకుంటా నాచురల్ గా మనం. ఒకటి, రెండుసార్లు కడుగ్ కొంటాంర్, ఏదన్నా ఉంటే కడి, గి తాళింపు ఏసుకుంటాం. వాళ్ళే ఏంది కడగరు, గిడగర్ రోదు వా పోయ్యే, వచ్చే డెస్ట్ మొత్తం దాని మీదే. ఆ, ఆ ఆయిలు ఎట్లా వాడ్తారో. పిండి ఎడ్తరో, ఆయిల్ రెండు, ఒకస అసలు మామూలుగా అయితే, రెండు సార్లు హీట్ జేసిన ఆయిలు, మళ్ళీ అసల్, వాడకూడ్దు.
వామ్మో.
వాళ్ళు, ఏ పదిసార్లు వాడ్తారో.
ఆ
ఆ ఏ పది సార్లు వాడతారో
అది నిజమే
ఉమ్ అసలు అట్లా వాడొద్దు అసలు అసలు తెచ్చుకోకూడదు టిఫిన్స్ కూడా తెచ్చుకోకూడదురా ఏ ఏందంటే ఇంకా అసలు సమయాన్ని బట్టి ఇంక మన అవసరన్ని బట్టి మనం తెచ్చుకోవడం తినడం ఏ ఆ ఇపు వంట చేయలేము లే అబ్బా చాత కాదులే అన్నట్టుగా ఉండి చేసుకుంటారు కానీ అలా చేసుకోకూడదురా కొన్ని కొన్ని షాపులలో మంచిగానే చేస్తార్రా కొన్ని కొన్ని షాపు
అవును కొన్ని కొన్ని వాటిలో నమ్మ ఇప్పుడు చిప్స్ కూడా తీసుకోద్దంట ఆలు చిప్ వాళ ప్యాక్ చేస్తారు కదది ఎన్నిసార్లు ఆయిల్ వేస్తారో కూడా చెప్పలేమంటున్నారు.
ఆ అవును మరి ఆలు చిప్స్ అనేసి అవి ఇవి అసలు తినకూడదు అవన్నీ మనం
ఫ్రైడ్ రైస్లు కూడా చాలా వరకు తగ్గించారు ఈ దమ్ము కూడా చాలా మందికి మసాలా వడలంట కడుపులో మంట
మంట యాసిడిటీ గ్యాస్ ఫామ్ అవ్వడం దానివల్ల అబో ఫుడ్ పాయిజన్లు కూడా అయితే వాళ్ళు ఎప్పుడెప్పుడియో ఉంచుకొని వాడతారు కదా ఆ అల హ్మ్మ్ ఈసారి తీసుకున్నప్పుడు పట్టిస్తా లేరా మరి నువ్వు చెప్పాగా ఇప్పుడు ఆరు కేజీలు తీసుకోమంటా వా మిర్చి
తీసుకొని ఇప్పుడు నీది ఎలా కడుగుతున్నా పెడుతున్నా అన్నావు కదా దాంతో పాటు పెట్టేసేయి కడిగేసి నువు పట్టి నేనేమో ఆ కడిగేసి ఎండబెడతా తవుగ పట్టించినాక నేనొచ్చి
ఆ ఆ ఆ ఆ సరేరా మరి చట్నీస్ కూడా ఉన్నాయి. ఆ మర్చిపోను రా ఎవరైనా చట్నీస్ కావాలంటే అంటే కూడా చెప్పు మరి మన దగ్గర ఉన్నాయి చట్నీస్ చూసావా ఉమ్ ఉమ్ చూసి ఎవరికైన కావాలేమో చూసి చెప్పు మనం చూసే ఇద్దాములే నాచురల్ గా చేస్తున్నాం మనం ఏదైనా సరే
ఓకే ఓకే ఆ
ఆ సరేరా